హలో
హాయండి బాగున్నారా
బాగున్నాండి బాగున్నారా మీరు
ఆ ఏం చేస్తున్నారు
ఏం లేదండి సాయంత్రం అయింది కదా టి పెట్టుకోవాలని పని స్టార్ట్ చేస్తున్నాయివ పని మీరేం చేస్తున్నారండి
మేము ఏం లేదండి కలిగా ఉన్నా మేము కూడా ఫ బట్కుందగా న దడవాలే మ
మ్
పని చేయాలండి
ఏం కరయండి ఎలా
ఈ రోజు మే ఫంక్షన్ కి వెళ్ళామండి
ఉ
అక్కడే తినేసి వచ్చామ్ మీరు
ఇవళ చికెన్ తెప్పించానండి చికెన్ వండను ఇంట్లో అదే అదే తింటాము మేం
అవునా
చికెన్ రేట్ బాగా రేట్ పెరిగిపోయింది తెలుసాండి చికెన్ మోస్త ఎట్ంది త్రీ హండ్రెడ్ అయివ్వబడుతుంది కేజీ తెలుసా అండి
ఆహా ఎంత
మార్నింగ్ మార్నింగ్ తెప్పించాను చికెన్ తెపిన్చి వారు కొంచమే తెచ్చుకున్నాము ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ దట్లా తెచ్చుకొని పిల్లలు హాలిడేస్ వచ్చినాయని అమ్మ వాళ్ళంటికి వెళ్లారు ఎకాయితేకమ్మా వ తెప్పించుకని కొంచెం వండుకున్నాం మ మీరే ముండార ఫంక్షన్ కలార అగదా బిల్ల లేయరు ఎట్లా ఉంటారండి మీరు చికెన్
మేమా ఉల్లిగడ్డ కోసి పచ్చిమిర్చి కోసి
ఆ
అవి మగిన తర్వాత ఇస్తాం పచ్చిమిర్చియో లేదా
ఆ
పశుపెయ్యాకుండానే కూరను మగ్గించంత వరకిం
ఉమ్ ఉమ్ ఉమ్
ఉప్పెస్తే కొంచెం మంచిగా ఉడుకు తుందంట కూర
అవునవును. ఫస్ట్ అట్లనే ఉండాధండి. మీరు చెప్పినట్టు అంటే అట్లా చేస్తేనే స్మెల్ నీస్ వాసన అనేది రాదు.
హు
ఫస్ట్ ఆ కొంచెం కొంత ఉప్పుేసి నూనెలో కొంచెం పదిహేను నిమిషాలు డీప్ ఫ్రై కొంచెం ఉడకాలి. నీస్ వాసన పోయేంతవరకు ఉడికిన తర్వాత మనం ఆప్పుడు చికెన్ ఏసు కో ఉడికినంక ఆ తర్వాత కొంచెం చికెన్ మసాలా, మన ఇష్టం ధనియాల పౌడరు, కొంచెం కారం అట్లా ఏస్తే మంచిగా ఉడుకుతది టేస్ట్ ఉంటాది. కర్రి గుడ
హు
చిక్కగ ఉంటది కర్రీ కూడా ఇప్పుడు మనం డైరెక్ట్ అన్నేస్తం అనుకో టేస్ట్ ఉండదు. అండ్ చికెన్ కి ఉప్పు, కారం, మసాలాలు ఆవేం పట్టవు.
ఉమ్
ఆ డైరెక్ట్ మనం ఎస్తే
ఆ
అట్లా అన్ నేను కూడా ఇట్ల ఇట్లనే ట్రై చేస్తా
పోయినాను ఎందుకంటే కూర మొత్తం ఉడికినంక పసుపెస్త, అల్లంఎస్త, కారం, కొత్తిమీరం అన్ని వేసినాక ఒక పది నిమిషాలు మగ్గిస్తా మగ్గించిన తర్వాత వాటర్ పోస్తా వాటర్ పోసిన తర్వాత కొత్తిమీర వేసినంక వాటర్ మగ్గినాక పో వాటర్ పోస్త
ఉమ్ ఉమ్ ఒకెళ ఫ్రై ఒకెళ ఫ్రై కావాలని ఒకవేళ ఫ్రై కావాలనుకో నేనైతే ఇట్లనే మీరు చెప్పినట్టే ఫస్ట్ ఇక కొంచెం పసుపు ఇవన్నీ వేసి కొంచెం పదిహేను నిమిషాలు ఉడికాక ఇక దాన్ని పైన కొంచెం మూత పెడతా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పెట్టాక ఇంకా అది కొంచెం చికెన్ ఉడుకుతది. అప్పుడు మూత తీస్తా ఇగా ఇప్పుడు మూత తీస్తే ఏమయ్యితది అంటే ఇగ దాంట్లో ఉన్న వాటర్ మనం మూత తీస్తాం కదా దాంట్లో ఉన్న వాటర్ అన్ని ఫ్రై చేస్తాం కదా ఎవాపరేట్ అయిపోతాంటాయి అప్పుడు అది గ్రేవీ గ్రేవీ టైప్ అయ్యి కొంచెం రెడ్డూ గా అయ్యి ఫ్రై అయితది. అట్లా కూడా బాగుంటదండి. ఎప్పుడన్నా ఇంట్లో పెరుగున్నప్పు ఇప్పుడు ఇప్పుడు సమ్మర్ కదండి చికెన్ మళ్ల వేడి చేస్తదని ఆ పెరుగు చారు చేస్తా అన్నమాట పెరుగుతో ఆ ఫ్రై జెసి ఇది ఫ్రై చేసేసి దాంతో పెరుగు చారు చేస్తా ఇట్ల బాగుంటది ఇంకా
అవునా
ఇగ ఊకే ఓ ఓ ఓన్లీ ఒక్కస అంటే ఎప్పుడు ఒకే తీరుగా వండుకుంటే బాగుండదు కదా టేస్ట్ పిల్లలకు ఎప్పటికప్పుడు టేస్ట్ మారుతూనే ఉంటయి వాళ్ళు వాళ్ళు తినరు కదా మెయిన్గా వాళ్ళ కోసం అన్న ట్రై చేయాలని ఇగా అట్లా ట్రై చేస్తా ఉంట అప్పుడప్పుడు.
అదే అదే
ఇంకా
ఇంకా ఏం కర్రీస్ ఇష్టం వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఇష్టం
రొండు తింటనే ఉంటం వెజ్ నాన్ వెజ్ అంటు ఏం లేదండి మా పిల్లలకి బాగా ఫస్ట్ పప్పు అయితే ఇష్టం పప్పు బాగా తింటరు.
ఆహా
ఆ పప్పు ఈ చికెన్ ఇట్ల పెరుగు చాలా ఇష్టం ఉంటది మళ్ళా చట్నీలు గుడా బానేదింటారు కొబ్బరి చట్నీ బాగిష్టం వాళ్ళకి చట్నీస్ గుడా చట్నీలు గుడా ఇష్టం వాళ్ళకి
మ్ హ్ ఏం చట్నీ ఇష్టం బాగా
ఆ ప చట్నీ ఇష్టం అది బాగుంటదండి అసలు కొబ్బరి చట్ని మీర్ ఎప్పుడైనా ట్రై చేయండి. మస్తుంటది కొన్ని పచ్చిమిరపకాయలతోని పచ్చిమిరపకాయలే మనం పల్లి చట్నీ వేసినట్టు చేయాలి బాగుంటది.
హ్ మ్ ఓ ఆ బాచేస్తరంటగా
ఆ అంటే పిల్లలు స్కూల్కి ఎళ్తారు కదా వాళ్ళకి హాఫ్డే హాఫ్డే స్కూల్స్ ఉండే కదా ఇగ పొద్దుగాల టిఫిన్స్ చేయాలే వాళ్ళ కోసము మళ్ళీ మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయాలె ఇగా ఒగల అంటే కొంచం కొంచం కుటుంబం మా అత్తయ్య వాళ్ళు గిట్లా ఉంటారు కాబట్టి కొంచం ఎక్కువ పరి ఒడుస్తది కాబట్టి రెండు రెండు కూరలు వండాల్సి వస్తది అట్ల ట్రై చేస్త ఉంటా
ఉమ్ అవునా
ఓ...
మేము ఏ ఎక్కువ వె నాన్ వెజ్ ఏం తినం వెజె తింటం మా ఆయన ఇష్టపడడు నాన్ వెజ్ అంటే ఏ కాకర్ ఆ కాకరకాయలు తింటం అవి ఇవి తింటం
హ్ హ కూరగాయలు మా అ ఇక్కడికి పోతే తక్వనే ఉంటాయి గనీ బజార్లో అమ్మడానికొచ్చినప్పుడు మస్త్ రేటుంటయని తెల్స్
హ్ మ్
ఏ
బజార్ల రేట్ ఉంటదా
ఆ అంటే వాళ్ళు కొంతమంది గంపలు ఎత్తుకొని గంపలలా అమ్ముతరు
ఆ ఆ
కొంతమంది బండ్లు టూ వీలర్ దాంట్లో వస్తడు ఒక అంకల్ ఆ టూ వీలర్ బండి మీద వచ్చి వాలీల మళ్ళీ నెట్టుకుంట బండి మీద వస్తారు వాళ్ళ దగ్గర ఎ ఉంటాంది రేటు అదే మార్కెట్లో వాళ్ళకి ఆ ఈ ఒక్క కూరగాయలకి పావ్ కిలకి ఆ హాఫ్ కేజికి ఫైవ్ రూపీస్ డిఫరెన్స్ ఉంటాంది తెలుసా అండి ఏజ్ కైతే టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ డిఫరెన్సియేషన్ ఉంటది
ఆహా మార్కెట్ లో పెట్టరా నీకు లేకపోతే
మార్కెటే బెటరండి మార్కెటే బెటరండి నైట్ ఇంకా అసలు అయితే ఇంకా మార్నింగ్ టైం అనుకో అప్పుడు రైతులు అమ్మడానికి వస్తారు కదా కావాలలేదు ఇంకొంచం త చాలా తక్కువ కి ఇస్తారు తెలుసాన్ని
అవునవును మార్కెట్ల తొందరగా ఇస్తర ఇస్తర్ మంచిగ ఇస్తారు మార్కెట్ల మేము కూడా ఇంటి ముందడికి వస్తా తీసుకుండా లేకపోతే మాలపండు వస్తాడు బజార్ నుండి వస్తాడు వస్తాడు అవి తీసుకు తీసుకొని వస్తాడు
ఆహా
ఎట్టనంటా ఏ కూర వెళ్లి తీసుకురాపో నేను నేనే ఇక్కడ మా ఇంటి ముందర కి వస్తె కూరగాయల తీసుకుంట ఇక వండుతా ఆ
ఇక తీసుకొని వండుతారా
అ పోను వండుకుంట
ఆ
ఎమ్స్ టీ తాగలే మరి
ఆ
టీ తాగినవా
ఆ తాగనండి టీ తాగినం ఇక పిల్లలేక బోర్ పడుతుంది టీవీ పెట్టుకున్నాం ఇక సెల్లులే ఉన్నాయి ఇక సండే అంటే ఖాళీ ఇక షాప్ ఉండదు ఇక ఈ రోజు షాప్ వెళ్ళాము ఇంట్లోనే ఉంటా ఇంట్లో పని అయితే ఫినిష్ చేసుకుంటా చికనే ఉంది ఒక రైస్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక నైట్ కె ఆ
హ
పిల్లలు అమ్మ అమ్మ వాళ్ంటికి వెళ్ళి పంపించారు
ఆ మా అమ్మ వాళ్ళంటికిిళ్ళి పంపించనుండి
ఉత్తర్ పిల్లలా
ఆ ఒక పాప పాప మో వాళ్ళ అతోల్ ఇంటిక వెళ్ళంది ఇక్కడ మా దగ్గర అకా మా బాబాయమ్మో మా చెల్లెలు వచ్చేళ్ళు, ఇ వాళ్ళ కోసం ఒక రెండు రోజు అట్లు ఉండొస్తానని ఆయన ఎల్లిండు
మిమ్మల్ని బాగా నేచిపెట్టిపోయిను మే బామ్మ
ఉంటాది ఉంటాడండి
ఉంటాడ
ఆ ఏడవండిమంచిన ఉంటాడండి
మ్ అట్లా ఏ పర్లేదులేదు ఎందుకంటే మళ్ళా బాబు మళ్ళ నువ్వు పో మీరు పోవాలంటే మళ్ళీ
ఆ కొ చికజ ఫంక్షన్ చెల కాటి ఇటు ఇటు ఇటు తిరిగి చిక చిరాకు అవుతుందండి రెండు రోజలు అట్లా రెస్ట్ దొరికినట్టు ఉంటగానీ
ఆహా ఇ ఉన్నాం అక్కడ అమ్మ వాళ్ళు ఉంటారు అమ్మ వాళ్ళు చూసుకుంటారు అదే అదే
మ్
రైస్ కడదనా మరి
ఆ రైస్ కడగాలండి కొంచెం టైం పడుతుది రైస్ కడగాలి కొంచెం ఒక సిక్స్ సెవెన్ కట్లా రైస్ చెడతే ఇట్లే కడుతే బావుంటది రైస్
ఆ
ఉ
అ అదే హప్టై కడుగుత కూూడ పోగుండ
తినే వన్ అవర్ ముందట కడిగి హాఫ్ అన్ అవర్ అట్లా కడిగేసి వెళ్తాం పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్త మాది కొంచెం పాద భయమే అట్లయితే మంచిగా ఉంటుంది మళ్ళా
అదవేనా బ పెట్టటదు
హ
హ మీ పక్కన వాళ్ళు వస్తారాండి అంటే మాట్లాడడానికి
ఓకే ఓకే అండి
ఓకే అండి